హలో
ఆ గుడ్ ఈవెనింగ్ అండి.
బాగున్నారా? ఆ బాగున్నాను మేడం. మీరు బాగున్నరా?
ఆ మేము కూడా బాగున్నామండి. మీ ఇంట్లో అందరు బాగున్నారా?
ఆ అందరూ బాగున్నారు మేడం. మీ ఇంట్ల
ఆ బాగున్నారండి అంటే సిస్టర్స్ ర్స్, బ్రదర్స్ అట్లా ఉన్నారా మీకెవరైనా.
ఆ ఉన్నారు మేడమ్ నాకు చిన్న ఇంకో సిస్టర్ మా అక్క పెద్ద అక్క ఉన్నది. మ్యారేజ్ అయిపోయింది ఆమెకు ఇంకా చిన్న తమ్ చిన్న తమ్ముడు ఉన్నాడు మేడం.
అవునా మీ తమ్ముడు ఏం చేస్తాడండీ
మా తమ్ముడు మేడం ఇప్పుడు ప్రస్తుతానికి డిగ్రీ చేస్తున్నాడాని
మ్మ్ఉహ్మ్ మీ సిస్టర్ చదువుకున్నారా ఏమన్నా
అవును మేడం మా సిస్టర్ ఇంటర్ కంటిన్యూ చేసి తర్వాత మ్యారేజ్ చేసేసాం
అవునా మీ బావగారు ఏం చేస్తారండి
మా బావగారు రిల్ రియల్ ఎస్టేట్ చేస్తారండి
ఆహా అంటే ఎక్కడ సిటీ సైడ్ ఉంటారా మీ సైడే ఉం
మా సైడే ఉంటారు మా దగ్గరనే ఉంటరు వాళ్ళు కూడా కొంచెం ఫస్ట్ దూరం ఉండే మేబీ మా దగ్గరనే ఇప్పుడు మేబి ఒక థౌజండ్ మీటర్ జోన్ డిఫరెంట్‌లో ఉంటాం మా ఇల్లు ఇంకా అక్క వాళ్ళది ఒక అక్కడ నుండి ఒక ఇక్కడ ఫ్లాట్ రెండైతే కొన్నారు కొని ఇల్లు కట్టేసారు వాళ్ళు ఇగా మా దగ్గర్నే
అవునా అంటే మీకు కోడలు గాని అల్లుడు గాని ఉన్నారా
ఆ ఇద్దరు కోడల్స్ ఉన్నారు ఇద్దరికి ఇద్దరు కోడల్స్ ఉన్నారు
ఆహా
వస్తా ఉంటరు పోతా ఉంటరు మార్నింగ్ మా ఇంటి ముంగట నుండే వస్తారు స్కూల్ కి ఎళ్ళేటప్పుడు దించేస్తారు మా బావా అక్క మల్ల రిటర్న్ రాంగా ఆగుతారు ఆ ఒక ఆమె స్కూల్ ఎళ్తది ఒక ఆమె వేళ్ళదు మేడం
ఆహా అంటే మంచిగా వాళ్ళతో మంచిగా టైం పాస్ అవుద్ది కదా మీకు
ఆ టైం పాస్ అవుద్ది మాకాడ అస్తే మాకాడ ఉంటారు లేకుంటే నేను మేమైనా కొనీ అక్కవాల్ల ఇంటికి వెళ్తాం
మ్మ్ఉహ్మ్
ఇగ వాళ్ళతోని ఆడుకునేందుకు
ఉమ్మ్ అ
చిన్నప్పుడు ఇంకా బాగుండేది మా ఇంట్లోనే ఉండేది కాబట్టి ఇప్పుడు కొంచం ఇగ తెలివి వచ్చింది ఫస్ట్ క్లాస్ కాబట్టి
ఉమ్మ్
ఫస్ట్ ఇప్పుడు ఆగుతలేదు ఇద్దరు ఇగ దాన్ని చూసి పెద్దదాన్ని చూసి చిన్నది కూడా ఆగడం లేదు లేకుంటే ఆ లేకుంటే మా ఇంట్లోనే ఉండేది ఫస్ట్
ఆహా
ఉమ్మ్ అప్పుడు టైంపాస్ అయ్యేది ఇంట్లోనే ఉండేది నైట్ పండే టైంలో అయినా నేను పండుకున్న వచ్చి మీద పండుకునేది పొద్దుగాన్న మేము కొంచెం లేట్ న లేట్ లేసినా గాని అ చ్చి లేపి మామా మామా అని లేపేది
మ్మ్ఉమ్మ్
ఉమ్మ్
కానీ ఇంగ పెద్దగా అయితాంటే ఇంగా అంతా ఉండారండి చిన్నగా ఉన్న ప్పుడే చిన్న మెమోరీస్ బాగుంటాయ్ ఉమ్మ్
చూస్తలేమా ఇప్పుడు మనం ఇంత పెద్దగాయిన తర్వాత మనకి కనిపిస్తది మళ్ళచ్చి బా చిన్నప్పుడే బాగుండే లైఫ్ అనేది ఇప్పుడు అన్ని రెస్పాన్సిబిలిటీ పెరిగే కొద్దీ ఇదేంట్రా బయ్ అనట్టు అనిపిస్తాది లైఫ్
అవునండి అట్లా అసలేందుకు పెద్దగా అయినామా అనిపిత్తాది
అప్పుడే మంచిగుండే అందరు కలిసేటోళ్ళు అందరు చూసేటోళ్ళు అందరు తోని ఆడుకునే వాళ్ళం అందరితోని పెరిగే కొద్దీ టైం అనేది దొరకడం లేదు
ఉమ్మ్ టైం అనేది దొరకట్లేదు మళ్ళా ప్లసూ మనం చిన్నప్పుడు అంత ఎందుకండి ఇప్పుడు మీ కోడలు వాళ్ళు మీతో ఎట్లుంటాన్నారో మీరు కూడా మీ మామయ్య వాళ్ళతోటి అ టనే ఉండేవాళ్ళు గదా
ఉహుహు
ఉమ్ ఆ మెమోరీస్ గుర్తొస్తాయి ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం ఫ్యామిలీస్ మధ్య ఉన్న డిస్టర్బెన్స్ అయినా కూడా దూరం అయిపోవడాలు అట్ల ట్లయినామనుకో ఇంక తీసుకోలేమండి అవి కదా
అవును
చిన్నప్పుడు ఎంత బాగుంటుండే ఇప్పుడు ఎంటి ఇట్లా చూసుకుంటేనే ఉంటాం గాని మాట్లాడుకొ కొలేము ఇంగ అది అంతే అండి
ఇంక ఎలా ఉంది మేడంమ్ మీది ఇప్పుడు వెదర్ ఇప్పుడు ప్రస్తుతానికి
మా సైడ్ వెదర్ చల్లగానే ఉందండి
ఇప్పుడు మాది ఇప్పుడే వర్షం స్టార్ట్ అయితుంది మేడం
అవునా మా సైడ్ అస మా సైడ్ అసలు వర్షాలే లేవండి నిజంగా ఎప్పుడో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఉమ్
ఇక్కడ మొత్తం మబ్బు వచ్చిండే ఇప్పుడు వర్షం చినుకులు పడుతున్నాయి మేడం
మ్ పడిదె అయితే పడుతదెమో మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడెసి పడి పోతది ఇగ
ఉ
ఎందుకో అండి వర్షాలు చానా వరకు తగ్గిపోయినాయి
ఉ రాను రాను రోజులల్లో మనకు కూడా వర్షాలనేవి తగ్గిపోతాయట నీళ్లు బాయిలు బోర్లలో నీళ్లు తగ్గిపోవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయట మేడమ్ అందువల్ల ఎప్పుడో
అవును నీటిని నిల్వ ఉంచండి చెట్లను పెంచండి చెట్లను కొట్టేయకండి మళ్ళా ఇప్పుడు భూమిలో కూడా కెమికల్స్ ఉంటాయి కదండి
అవునండి
ఆ కెమికల్స్ కూడా ఎక్కువ స్ప్రే చేయకండి అవి గాలిలో కలిసి మనకు ప్రమాదాన్ని తెచ్చు పెడతానయి అంటే వాటి వల్లనే కదండి భూమిలో వేడి పెరిగేది
అవునవును మేడమ్
మళ్ళీ ప్లస్ ఎక్కువ బోర్లు కూడా వేయ్యకండి అని చెప్తున్నది రైతులకు అయిన ఎవరింటారండీ ఎవ్వరు వినరు ఉమ్ కానీ బాయి సోర్స్ బెటరే అండి బాయి తీసుకుంటే బెటరే గాని ఇక బాయి తీసుకుంటే ఎక్కువ ఖర్చు అయితది మూడు నాలుగు లక్షలు అయితది ఇంకా బోర్ అనుకో ఒక లక్ష రూపాయలలో అయిపోతది అని అందరు బోర్లు ఎత్తుల్లు అండి ఇప్పుడు ఆ బోర్ బోర్ల వల్లనే కదండి భూకంపాలు ఇవన్నీ వచ్చేది
అవును మేడమ్
ఉమ్ కాని అట్లా ఎవ్వరు ఆలోచించట్లేరు
ఉహూ మొత్తం డైలీ ఫామ్ అయిపోయిండు
ఆ నిజమండి ఇది
బటన్ నొక్కినమా నీళ్లొచ్చినయా లేవా
ఆహా వచ్చినియ్య లేవ అంతే
బకెట్ మొత్తం ఇప్పుడు స్నానం చేసేందుకు వెళ్దామంటే బబకెట్ నింపు కాలే చేయింది చేసి అంత చేసి నింపుక పోయేటోలం ఇప్పుడేమున్నాది నీ అవ్వ ఏసినమ్మ పోయి బటన్ వేస్తే షవార్ పడుతుంది
అంతే మామూలుగా లేరు అసలు మళ్ళీ ఇంకెట్లనండి ఎడాకాలం వస్తే వాటర్లు సరిగా రాలేదునుకో ఇం ఇంకా రెండు ఫీట్లు ఇంకా లోతే తాళ్లు
అవునవును
ఉమ్ చాలా దారుణం అండి అవి
ఉమ్
ఎన్ని ఎన్ని చూసుకుంటేనే ఉన్నామండి ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా అంతే బోరు బావులలా పడి ఎన్నిసార్లు న్యూస్ జూల్ లేదండి ఆ రీసెంట్గా మొన్న కూడా ఒక న్యూస్ ఉమ్
ఉమ్ హు
అదే బోర్ తీసిలంటే ఇంకా ఇంక దాని చట్టుపక్కల ఇంకా భూమి కూలుతా ఉంట ఉంటాది కదా వర్షాలు పడే కొద్ది ఇక హోల్ లో చిన్న పిల్లలు మన
మొత్తం వాళ్ళు మొత్తం చల ఇదైనా వేసేసి నింపేయాలి
అట్లా నింపరాండి ఇక అంతా ఏమన్నా ఏం తిస్తారు చెప్పండి అంత లోతు వరకు కు నింపాలంటే వాళ్ళు నింపలేరు కదా కనీష్ప పైన పైన నింపుతా ఉన్నారు పోతా ఉన్నారు
చేయడం వల్ల ఏమైతుందంటే చిన్న పిల్లలు పోయి ఆడుకుంట ఆడుకుంటా పోయి అలా పడిపోతున్నారు కదా చాలా ఇబ్బంది అయింది కదా అది
ఉమ్ అవును కానీ అట్లా ఏవ్వరు ఆలోచించట్లేరు మళ్ళీ ఈ ఇయర్ లో కూడా ఎండ ఈ ఇయర్ లో కొట్టినంతనైతే ఆ ఆ ఎండక్ కాలంలో ఎట్లా కొట్టింద అండి ఏ ఇయర్ లో కొట్టలేదు ఇంతగాన అస్సలు చాలా వరకు మా సైడ్ అయితే పంట పొలాల్లో వాటికి వాటికే నిప్ ప్పు రగులుకొని చాలా దూరం కాలుకుంట పోయినయండి
ఉహూ
ఉహూ అంటే ఇప్పుడు వరి కోసిన తర్వాత ఉంటది కదా గడ్డి అది ఉమ్ చాాలా వరకు చూసిల్లు మీరు కూడా చూసే ఉంటారుగా రీల్స్ లలో టీవీ న్యూస్ లలో
అవునువును ఇప్పుడు ఎక్కడ మేడం ఎండ త్త ఎండా ఉండది ఆ ఎండాకి ఈ చెమటా అనేది మొత్తం బాడీ అనేది మొత్తం ఎట్లానే అయిపోయేది ఫేజ్ కూడా బ్లాక్ అవడం చెమట రావడం దానివల్ల
హ్మ్ చాలా మంది అంటే కొన్ హుమ్ కొంతమందికి ఎట్లా అంటే సెన్స్ ట్యూ స్కిన్ ఉన్న వాళ్ళకు ఇట్లా పింక్ కలర్లా దద్దుర్లా కూడా అయినాయండి
హ్మ్
హ్మ్ అయినా అన్ని మనం చేసుకునేలేండి అనేదిముంది కదా మనమే ఎక్కువ మనీరా అంటే మనం ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఆలోచించస్త అంటే తక్కువ టై లో ఎక్కువ మనీ ఎర్ని చేయాలని పక్ పక్కదారులన్ని తొక్కుతా ఉన్నారు
అవునను అదైతే పక్కా
హూ
మనం కం కష్టపడి సంపాయిసి సొంతంగా చేద్దామన్నట్టు లేదు మొత్తం దోనంబదందనే చేస్తున్నా అందారు
ఆ షార్ట్ టైమ్లా ఆ షార్ట్ టైమ్ లో ఎక్కువ మనీ రావాల అనుకుంటారు లింకా
హ్మ్
కానీ దాని వల్ల నెక్స్ట్ వచ్చే పరిణామాలు ఎట్లున్నాయని ఒక్కరన్న ఆలోచించటంలా అండి
అది లేదు ఇప్పటిదే చూసుకుంటున్నాను
ఇప్పటిదే చూసుకుంటాలి కష్టం వచ్చినప్పుడు అయ్యో అయ్యో అంటారు అప్పుడు ఏమోత్తది
అవును
హ్మ్ అం చాలా మంది అయితే ఈ సినిమాల వల్ల వీటి వల్లనే అట్లా ఆలోచిస్తారుండి డే అండ్ నైట్ ఇట్లా కోటీశ్వరులు అయిపోవాలని
ఊహూ హూ
అంతే కదా
అంతే అంతే ఇప్పుడు ఉన్నది సమాజం అట్లానే కదా మేడం డబ్బు ఉంటేనే విలువ ఇస్తున్నా డబ్బులు లేనిదే ఇవ్వరు దగ్గర కూడా చూస్తలేరు చుట్టాలైనా కానీ ఎవరైనా ఫస్ట్ట లేకుండా హ్మ్ మ్మ్
డబ్బు ఉంటేనే వాల్యూ ఇచ్చేది అనేది పక్కన పెట్టినాం అనుకో పక్కదారులు కూడా ఎక్కువ మంది తొక్కరు
అవును
ఇప్పుడు పి ఇప్పుడు చాలా మంది ఎట్లా అండి ఇప్పుడు మ్యారేజ్ కాక కూడా మా సైడ్ అయితే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకున్నారండి హ్మ్ ఏమంటే ఏం లేదంటారు ఏముండాలండి ఆస్తి పాస్తులు ఏమి ఎక్కువ లెవ్వంటారు మళ్ళా ఇంకా సరే లేవ్వంటారు సరే ఉన్నోళ్ళ కంటేనే ఏజ్ ఎక్కువ ఉన్నదంటారు
హ్మ్
ఇంక ఎట్లాండి ఎక్కడ పోతారు వాళ్ళు పాపం
పాపం ఎటు పోతారు చెప్పండి వాళ్ళు చదివేవారై ఏయ్ మళ్ళ ఏజ్ సగం అయిన అయితది మళ్ళ ఆళ్ళు సెటిల్ అయ్యే వరకి సగం చేసారు అని కొన్ని వెంటుకలు పోతున్నాయి బట్టతల ఉన్నది అంటున్నారు హ్మ్ ఏమలా చూసేసరికి ఏది ఎక్కువ ఉన్నది ఆ మళ్ళా అడిగే టైపు లో ఏమో జాబ్ కావాలి
ఆ జాబు కావాలి అయ్యా అయన్నీ ఉన్నోనికి ఇత్తనేమో వాడే కుక్కర్ లో పెడతాండో తెలవదు డ్రమ్ లో పెడతడో తెలవదు
తెల్వదు అది తెల్వదు ఆడు ఎట్లా చూసుకుంటడో అది తెల్వదు చూస్తాంటే
చాలా దారుణంగా మారిపోయిందండి సొసైటీ
ఇప్పుడు అందరు వాళ్ళదే వాలే చూస్తున్నారు కదా మేడం ఒక అమ్మాయిని ఇచ్చేపుడు మరి ఆడు ఎట్లా చూసుకుంటారు వాడు ఏం చేస్తాడు ఎట్లా సంపాదిస్తాడో అది చూస్తలేరు డబ్బు ఉన్నదా ఇల్లున్నదా బిల్డింగ్లు ఉన్నాయా కార్లు ఉన్నాయా అవి చూసిస్తున్నారు మరి ఆమెతో నా ఆమెతో నా నా మా పిల్ల ఆమెతో హ్యాపీ ఉంటదా మరి ఉండదా అది చూస్తా లేరు వాడు మా అమ్మాయికి మా మా అబ్బాయి మా అబ్బాయి అనేది అమ్మాయికి కూడా టైమ్ ఇస్తాడా మాట్లాడేంత టైం ఉంటద లేదు వాళ్ళిద్దరు మంచిగ ఉంటారా అన్నట్టు లేదు బస్ ఇక ఇల్లు బంగ్లాలు అవి చూసి కార్లు బస్ కార్లా పోతంది కార్లా వస్తాంది
ఆ నువ్వు సాఫట్వేర్ అయితే అబ్బాయి సాఫ్ట్వేర్ అ్య ఉండాలి నువ్వువర్నమెంట్ జాబ్ అయితే అమ్మాయి గవర్నమెంట్ జాబ్ అయఉండాలి నువ్వు ఏది చేస్తా అమ్మాయి అది చెయాలంటే కుదురుతుదా అండి
ఉహు
నువ్వే అట్లా ఆలోచిస్తాలు
అమ్మాయి మరి హ్యాపీ ఉన్నదా లేదా అది అది చూస్తలేరు ఉహ్ ఆడ పోయి సంపా చూసి పోయి పొద్దు వాళ్ల పోతే సాయంత్రం వస్తాడు అమ్మాయితో సరిగా మాటల్లో ఏముండయి తిండి పెడితే అందా తింటడా పంటడా ఎవడంటే కొంచెం అలిచిపోయాచ్చిన పండుకున్ నేను తర్వాత మాట్లాడుతుండ్ర కతం
తర్వాత మాట్లాడే నీకు కాకలదతే వండుకోను తిను
నిజమాండి
ఉఉ
అట్లానే ఉ
అదే చూ ఇప్పుడు అట్లానే నడుస్తుందిగా ఇప్పుడు ఉన్న మ వాళ్ళ మమ్మీ డాడీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా ఇవే చూస్తురు కదా ఓన్లీ లాగ్జరి లైఫే చూస్తున్నారు ఆ అమ్మాయి హ్యాపీగా ఉన్నదా లేదా అది చూస్తలేరు
అ చూడట్లేరే రండి నిజమే
ఉ మరి ఆడు కోర్టులో లేకుంటేంది మీ అమ్మాయితో హ్యాపీగా ఆడు ఒక ఏంది తిండి తోని ఒక టమాటా చట్నీతోని తిపిస్తే ఏమవుతుంది మంచిగా తినిపిస్తుడా లేదన్నట్టు అది చూస్త లేరు కార్లా తిరుగుతాంద మా అమ్మాయి విట్టపోదు మాఅమ్మాయి మా మా అల్లుడు అది చేస్తాడు అల్లుడు కారులా తిరుగుతాడు అంతా తిరుగుతాడు అదే చెప్తారు
అవునండి అది చేప్తాడు ఓకే అండి మరి కాల్ చేయండి మీరు ఓకే అండి ఓ